హలో
ఆ అలీ
ఆ ఇప్పుడు బయట వాతావరణం ఉంది కదా
అవును పోడం బయట ఉంటది
ఆ ఇప్పుడు ఉన్న వాతావరణం అంటే ఎక్కువ ఎండలు కాస్తున్నాయా లేకపోతే ఎక్కువ ఎండాకాలంలో వర్షాలు ఎందుకు పడుతున్నాయండి ప్రజెంట్ ముందు అసలు
ఇప్పుడు ప్రజ వాళ ఎండతనం వాళ్ళందు పతాయంటే అది అట్మాస్ఫియర్ పవర్ చేేసాం మనం
అంటే మనం ఏ విధంగా పాడు చేస్తారండి ప్రజలు
ఎగరుదప చేసినే పొల్యూషన్ పొల్యూషన్ బట్టి
అంటే ఎక్కువ పొల్యూషన్ చేయడం వల్ల కాదుషమ ఈ మా అవును
చెట్టులు అయంది నదజ చెట్టులు అయంది నదసి
అంటే వాతావరణం పాడు చేయబట్టి ఇప్పుడు వర్షాకాలంంలో ఎండలు ఎండాకాలంలో వర్షాలు చలికాలంలో వర్షాలు అట పడుతున్నాయి అంటున్నారా
అవును
అ అంటే ఇప్పుడు ప్రజలు చెట్లనులను నరికేసి ప్లాస్టిక్ అంతా ఉపయోగించడం ఎక్కువ చేసి దానివల్లనే ఇదంతా
మ్మ్ అవును
అంటే ఇప్పుడు వాతావరణం కాలుష్యం తగ్గాలంటే మీరు ఏం చెప్తారు
ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మా అన్న ఇప్పుడు మన అన్న వాతమానం బాగా చాల
అంటే ఎప్పుడు మనం మారిన
ఇప్పు మనం మంచిగా ఉన్న వాతావరం వాతావరణం చేంజ్ అవదు అది ఎలా ఉంటది రండ
అంటే ఇప్పు అంటే ఇప్పుడు ఒకళ్ళు మారితే జరుగదు ప్రజలందరు మారాలంటారా టారా
కాదు పెద్ద రంగం మారినప్పుడు ఇప్పుడు క్లైమేట్ చేంజ్ అవదు ఎందుకంటే అది చేంజ్ అయిపోయింది చాలా
ఆహా అంటే మీ ఆ మీరు అనడం ఇప్పుడు అందరు చేంజ్ అయి మొత్తం నేచర్ క తగ్గట్టున్నా క్లైమేట్ చేంజ్ కాదు మళ్ళీ మనకు మామూలు స్థితిలోకి రాదంటారా
అవును
ఆ ఇప్పుడు అలానే ఒక పది సంవత్సరాలు అలా చేస్తే ఏమన్నా కంట్రోల్ అయ్యే ఛాన్స్లు ఉన్నాయి అంతేనా
ఆ అంటె చుంటే చాలా ఆ ఏమో చెప్పేము
ఆ ఇప్పుడు కొంతమంది అంటారు ఆ మాముూలుగా పెట్రోల్ డీజిల్ వెహికల్స్ ఆపేసి ఈవి వెహికల్స్ అవి జయ
ఊ అవును
దాని మీద మీ ఆ ఒపీనియన్ ఏంటి
నామైన ఒపీనియన్ ఏమి ఉండదు అది మంచిది ఇప్పు ఇప్పుడు ఆ ఇల్లు కె ది ఇద్దరు క ఇప్పుడు అది సెకండ్ హడ్ అని అమ్మెస్తరుం పతారు చాలా మంది సెకండ్ హ్యాండ్ వని కొంటరు చాలా మంది
అంటే ఇప్పుడు వున్న అన్ని ఆ నేన నేనేమంటానంటే ఇప్పుడు అందరు ఆ ఆయిల్ వెహికల్స్ అన్ని పక్కన పెడేసి అందరు ఈవి వెహికల్స్ కి మారారు అనుకో
ఆ
ఇప్పుడు అందరు అప్పుడు ఎలక్ట్రిక్ పవర్ ని ఎక్కువ కంజ్యూమ్ చేస్తారు కదా
ఊ అంత పొల్యూషన్ ఏ కదా అని
ఆ అవును అది కూడా ఇప్పుడు ఎక్కువ యూనిట్ ఆఫ్ కరెంట్ ప్రొడ్యూస్ చేయాలంటే కొంచెం ఏదోటి అవసరం ఉం కదా అది కూడా ఏమన్నా చేంజెస్ ఐతే నేచర్ మీద ఎఫెక్ట్ ఐతది కదా ఆ నిజమే ఇక ఆ ఇప్పుడు ఇప్పుడు డిమాండ్ లైక్ ఏదైనా సోలార్ వెహికల్స్ అలాంటివి రావడం చాలా మంచిది కదా
అవును
అంటే ఇంకా పోయేటప్పుడు ఆటోమేటిక్ అవే చఛార్జ్ అయితే ఎక్కడ పార్క్ చేసుకున్నప్పుడు కూడా ఆటోమేటిక్ చార్జ్ అయి తి
ఊ
ఇప్పుడు అన్ని వెహికల్స్ కంటే సోలార్ వెహికల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉంది ఒకళ ఎవరైనా ప్రొడ్యూస్ చేస్తే
ఊ
ఆ
ఆ
ఇప్పుడు ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎవరైనా అలాంటి ఆలోచనలు తీసుకున్నట్టటు ఏమున్నా మీకు తెలుసా
అవును తీ అది మంచి అడి తీ తో చాలం
అంటే చానా మంది తీసుకుంటారు గాని అనుకుంటారు గానీ ఇంకా ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారా
ఉ అవునా
అంటే ఇలాంటి ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్ ఎక్కువ కావాల
హు సపోర్టు కావాలి మళ్ళీ పంచ్ కావాలి
అవును ఫండింగ్ కూడా ఫండింగ్ కొడగాలి అప్పుడు వాళ్ళు స్పాన్సర్లను ఎతుక్కోవాలి కాకపోతే ఒక్కళ ఆ చెప్ప
ఫెయిల్ అయితే మళ్ళీ ఫన్ రమ్మంతే రావాలి
ఆ అది కూడా నిజమే అవును ఇప్పుడు ఒకవేళ అ దిగని అన్సక్సెస్ అయి ఆ వెహికల్స్ని ఎవరు కొనుక్కొక అప్పుడు సక్సెస్ కాకపోతే ఈసారి ఇంకా ఏదైనా మంచిది చేస్తామన్నా కూడా స్పాన్సర్ దగ్గరికి రారు
అవును అందుకనీ చాలా మంది భయపడి చేయలేదా అందుపోతున్నారు
అలాంటప్పుడు అలాంటి చేయాలంటే ఏన్న పెద్ద పెద్ద కంపెనీస్ ఇండస్ట్రీస్ అవే రావాలంటారు ముందుకి
ఆ
అంటే ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఎందుకని చి చిన్న కంపెనీని తొక్కేస్తుంటాయి. ఇన్వెస్ట్ అదే లైక్ ఇట్లాంటి ఆలోచనలు ఉన్నా వాళ్ళని ఎందుకు రానియారు దగ్గరికి
ఇప్పుడు చాలా కొత్తగా వతున్నాయి ఆయన చాలా మంది ఇంట్రెస్ట్ చూపించంట లేదు జపాన్ కంపనీ
అంటే అందరు ఇప్పుడు ఫారిన్ కంపెనీస్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు ఇండియన్ కంపెనీస్ కంటే అంటే ఇప్పుడు చానా మంది అంటే చైనా అమెరి జపా అటువంటి కంపెనీస్ కి ఎక్కువ ఫండింగ్ అని లేకపోతే రెస్పాన్ అంటే ఫండింగ్ అ చేయడం తెలుస్తుంద. ఫండింగ్ ఇస్తుంటారు ఎక్కువ స్పాన్సర్ చేయడం కాకపోతే చిన్న చిన్న కంపెనీ మన ఇన్ ఇండియ మనకు మన దగ్గర ఉన్న కంపెనీస్ తోటకి స్పాన్సర్లు ఎక్కువ రారు కదా
ఆ అందుది లేదంటే పడి పడి
ఆహా కపో అతే అందుకేనేమో మన ఇండియా ఇం ఇంకా డెవలపింగ్ కంట్రీనే అవుతుంది. డెవలప్డ్ కంట్రీ ఎప్పుడ అవుతుందో మరి చెప్పలేం
అ ఆ దార ఏమి ఉంది చిచిరా
అంటే ఇప్పుడు కొన్ని కొన్ని కంపెనీస్ ఉంటాయి. కాకపోతే వాళ్ళ దగ్గర ఫండింగ్ ఉండిద్ది కాకపోతే ఏ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయాలి. లేకపోతే ఎవరికి పెట్టాలి ఎవరిని నమ్మచ్చో నమ్మకూడదు. అనే ఆలోచనలు కూడా ఉండే అవకాశం ఉంద
అది వల్ల
ఆ
నైన్టీ పర్సెంట్ ఉండలేద
ట్వంటి నైన్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉండదంటారా మీరు డైరెక్ట్
అవు
అంటే ఇప్పుడు అలాంటివి చేయాలంటే గవర్నమెంట్ సపోర్ట్ కూడా కొంచెం అవసరమేనా
విశ
అంటే ఆ చెప్పు గవర్నమెంట్ గవర్నమెంట్ కూడా కొంచెం ఫండింగ్ ఇస్తే అంటే ఆ కంపెనీ వాళ్ళు కొంచెం ఫండింగ్ గవర్నమెంట్ కొంచెం ఫండింగ్ ఇచ్చి ఆ ప్రొడక్ట్ ని కొంచెం సక్సెస్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తే
అవును
కాపోతే ఎందుకని గవర్నమెంట్ లో ముందుకు రావట్లేదు మేము ఫండింగ్ ఇస్తామని
సషష ఫండింగ్ ఇస్తుంది
కొంచెం గట్టిగా అర్థమయ్యేలా చెప్పండి
ఇప్పుడు గవర్నమెంట్ మనం పట్టిన ప్రొడక్ట్ కూడా తయ చేయాం అని గవర్నమెంట్ి తెలియజేస్తే
అంటే నేను నేను అనడం ఏంటంటే అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళే డైరెక్ట్ గవర్నమెంట్ దగ్గరకి వెళ్ళి ఉంటారు కదా స్పెసిఫిక్ ఆఫీసర్స్ వాళ్ళ దగ్గరకిెళ్ళి మా దగ్గర దగ్గ ఇది ఉంది కొంచెం మీ నుంచి కొంచెం సపోర్ట్ కావాలని అడిగితే ఇయ్యార
ఉ ఆ
అలా రు కదా
హలో
ఆ అర్థమైతుంది కొంచెం మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ ను తీసపో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి తెచ్చుకోవచ్చు కదా పండింగ్
అది గవర్నమెంట్ నుండి పన్నెంండ త రోజు పెట్టస్తయి
ఆహా అంట గవర్నమెంట్ ఫండింగ్ కాబట్టి అప్రూవల్స్ అన్ని కావాలి అంటే చాలా లేట్ అవుతంది అంటారు
అవును
ఆహా ఇప్పుడు అంటే ఏదైనా డైరెక్ట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ సెక్టర్స్ నుంచి ఎక్కువ ఫండింగ్ తెచ్చుకోవాలంటారు అంతేనా
అవును
ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కు కొన్ని బ్యాంక్స్ నీకు లోన్లు కూడా ఇస్తారు కదా
అ
అంటే ఒక కంపెనీకి జరిపోయే అంత లోన్ ఇవ్వరు కదా
కంపిెనీ సంబంధించి అంత లోన్ మనం పార్టనర్స్ గా తీసుకోవాలి
మనం ఎంత మాట్లాడుకున్నా మనకి ప్రోడక్ట్ బల్ చేసి మార్కెట్ లో తీసుకొచ్చి ఎంత మనీ ఇవ్వరు అనుకుంటున్నా నేనైతే
అవును అ